అ
హలో ఎలా ఉన్నార్ టు
బాగుండి మీరు ఎలావరు
హలో బాగున్నామండి ఏం చేస్తున్నారు పోన్నాం
మచ్చ అ మ చాయ తాగి
అవునా చాయ్ ఈ టైమ్ లో తాగిండ్రు మీకు ఇష్టమా ఈ టై లో చాయ్ తాగడం
మీరు తిన్నారా అన్నం
అవునండి తిన్నాం డిన్నర్ అయింది
ఏం క్రీ అలా
గోబీ టమాటా అండిర మీరేం తిన్నారు హలో హలో ఆ చెప్పండి హలో ఇది డిస్టర్బెన్స్ వస్తుందండి వాయిస్ హలో
ప
ఏం లేదండి టీవీ చూస్తున్నా టీవీ చూస్తున్నాండి
ఆ
అవును మీరు ఏమిది న్నరు
మేముండి ఇళ చికెన్న్నాము
చూస్తున్నా అండి
మూవీ చూస్తున్నారా ఏ మూవీలో నవు
అవును ఇది అనగనగా ఒక రాజు కదా
ఓహో బాగుందా మేడం అది
చాలా బాగుందండి కామెడీగా ఉంది
కామెడిగా ఉందా
అవును
రేటింగ్ ఇలా మి ఎంత ఇస్తారు మీరు రేటింగ్ ఫైల్లో
నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తా అండి ఎందుకంటే కామెడీలో మెసేజ్ ఇచ్చిండు దాని ద్వారా ఒకటి ఎలక్షన్స్ ఎలా ఉంటా ది అని దాని గురించి ఇచ్చిండు
అవునా అండి
మీరు కూడా చూడండి చాలా బాగుంది మూవీ
సరే మేడం మీరు చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు కాబట్టి నేను కూడా చూస్తానండి ఇది నిన్నెందుకంటే మీరు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి నేను కూడా చూస్తాను ఖచ్చితంగా
ఓకే అండి మీకు ఏదన్నా రీసెంట్ టైమ్ లో మూవీ నచ్చిందా
ఆ రీసెంట్ టైమ్ లో మూవీ నచ్చింది కదా
ఏదండి
మన ఇది ఇద్దరు ప్రేమ కథ
అవునా బాగుంది ఉండది
బాగుందండి ఎక్దమ్ బాగుంది సెంటిమెంట్ సినిమా
ఏముంది స్టోరీ
స్టోరీ ఏముందంటే ఈమెది ఈ లవ్ స్టోరీ నడుస్తా ఉంటది వాళ్ళ ఫ్రెండ్ తోని అమ్మాయితోని ఇట్లా కలిసేందుకు పోతారు వాళ్ళు డేట్ కి అయితే ఇంకో ఆమె ఫ్రెండ్ ఉండబట్టి ఈయన ఇద్దరు కలిసి ఉంటారు కలిసి ఉండేరికి వేరేోళ్ళు వేరే అపార్థం చేసుకుంటారు అపార్థం చేసి వీడియో తీసి ఆనకి తన్ని ఊర్లో తెచ్చి అని అనతో ఆ వేరే అమ్మాయితోని పెళ్లి చేపిస్తారు పాపం ప్రేమించిన అమ్మాయి వేరే ఉంటది ఈ అమ్మాయి వేరే ఉంటది ఆ కాగానీ మస్తు మె మెటేజ్ ఉన్నది సినిమాలో కూడా చివరికి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి బాగుంటది కొన్ని రోజుల్లో అనకు జాబ్ ఇయ్యారు ఎక్కడ కూడా తర్వాత ఒక జాబ్ దొరు మంచిగా లైఫ్ కొనసాగుతుంది కానీ చివరికి వాళ్ళ ఫ్రెండ్ లకు చేయబట్టి అ చివరికి చనిపోతాడు
అయ్యో మీర ఎ ఓకే మీర ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి
దానికండి ఫైవ్ కు నేనైతే ఫైవ్ కు ఫోర్ పాయింట్ నైన్ ఇస్తాను అండి
అవునా అండి అంటే చాలా బాగుంది అన్నట్టు
చూష కే ఒక మెసేజ్ ఇచ్చి అడుగుదంట
ఎట్లాంటి టైప్ మూవీస్ ఇష్టం లైక్ హారరా లేకపోతే లవ్ స్టోరీ నా ఎంటలీ సిని కొబదస్ స్పోర్ట్స్ క్రికెట్ అన్నా
క్రికెట్ చూస్తాను కదా మేడం క్రికెట్ చూస్తాను చ చూస్తా చూసాం కదా మ్యాచ్ ఇండియా మ్యాచ్ అయినప్పుడు చూస్తాను నేను ఐపీఎల్ వస్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్ నక్స్ట్ంత్ఐపీల్ స్ర్ట్ అవుతు ఐ ళ్ళ చూస్తాను మేడం మీగ ఏ ఐపిఎల్ ఏ టీమ్ ఇష్టం మేడంమ్
నాకు ఎక్కువ క్రికెట్ ఇష్టం లేదండి ఇంట్రెస్ట్ నేను ఎక్కువగా చూడాను జస్ట్ నాకు ఆర్ సి బీ సి ఎస్ కే ఫేవరెట్ అని టీమ్ లేదు బట్ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు విరాట్ కోహలీ హార్దిక్ ప పాండే ధోని
మయా
ఇట్లా వీళ్ళు కొంచెం ప్లేయర్స్ ఇస్తాం అన్నట్టు రోహిత్ శర్మ
ఓహహో అలాగనా చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళయితే ఈ మధెలా హార్దిక్ పానే
అవును మొన్న ఇండియా కూడా గెలిచింది కదా వాళ్ళ వల్ల ప్లేయర్ ఆఫ్ ద టీమ్
మ్మ్ బుమ్రా బౌలిింగ్ మంచిగా వేసాడు
అవునా
సంజు సామ్సన్ మంచి ఆడాడు సెమీఫైనల్ లో కూడా ఐటి నైన్ చిల్లర్ కొట్టాడు ఇప్పుడు కూడా ఐటి చిల్లర కొట్టాడు
అవునా నిన్న ఇండియా యాంగ్ వర్సెస్ ఎ వ తోటి ఉన్నాయండి
ఇంగ్లండ్ తిని ఉండేది ఇంగ్లాండ్ తోని ఫైనల్ ఉండే న్యూజిలాండ్ తోని సెమీఫైనల్ ఆడీనాడు
మ్మ్
ఇండియాతోని ఇండియా ఇంకా ఇంగ్లాండ్ ఫైనల్ ఆడారు దాంట్లో గెలిచారు మళ్ళా మ్మ్ హ్మ్
తప్పు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే
ఎగదమ్ ఉంటది కదా ఇండియా గెలిచింది కదా మనకు కావాల్సింద అదే కదా కప్పు గెలవాల ఉండే కొత్త ప్లేయర్స్ ఈసారి కొత్త సంజూ శామ్సన్ కెప్టెన్ షిప్లా కొత్త కొత్త ప్లేయర్స్ ఉండే ఈసారి వల్ల వల్ల క్లూ హ్యాపీ క్యాప్టెన్ వల్ల ఈ కొత్త క్యాప్టెన్ల వల్ల ఒక ఇండియాకి అయితే కప్ అయితే వచ్చింది కదా చాలా చాలా ఆనందంగా ఉండే ఆ రోజు అయితే. మేమైతే టపాకాయలు కూడా ప్పేల్చ ముమావాడాలా
అవునా అట్లా జరుపుకున్నారా సెలబ్రేషన్ ఇంకా హైదరాబాద్ లో కూడా ట్యాంక్ బండ్ దగ్గర చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు
చాలా చాలా చేశారు లాటి చర్జ్ కూడా నడిసింది కదా అక్కడ ట్యాక్ బండ్ల చాలా అంటే ఎక్కువ ఎక్కువ మంది ఉండ లారీల మీద ఎక్కిరు పోలీసు వాళ్ళు ఎక్కి తన్నే ఆరు వాళ్ళకి ఇంకా హ్మ మ్మ్ అలా ఉంటది మరి ఇండియా గెలుస్తుంది అంటే ఇండియా మీద అంతా విమానం వందరిగి మ్మ్ హ్మ్ ఇంకా మీరు. ఏం చేస్తారు మేడం ఇప్పుడు.
ఇప్పుడు నేను. ఫైనల్ ఇయర్ అండి ఆహ్ గ్రాడ్యుయేషన్.
ఉమ్ ఏ సబ్జెక్ట్ మేడం.
నాది బోటనీ అండి.
బోటనీ యా.
అవును. మీరేం చేస్తున్నారండి స్టడీనా లేకపోతే.
ప్రస్తుతానికి జాబ్ చేస్తాను మేడం.
అవునా.
జాబ్ చేస్తా నేను మెషిన్ భగీరథ లో జాబ్ చేస్తా. వాటర్ డిప్ డిపార్ట్మెంట్ మాది. అందరికీ నీల్లు తాగిపిచ్చేది దుమాదే త్ ఏరియాలల్లా, వార్డులల్లా, ఏరియాలో మొత్తం వాటర్ సప్లై చేస్తాం మేము.
ఉమ్ మీరు కొంచెం మిషన్ భాగీరథ గురించి చెప్తారా అండి.
అవునండి మిషన్ భగీరథ నీళ్లు వాటర్ ఏందో ప్యూరైడ్ అయ్యేలా చేస్తాయి. ను మీరు మీరు మినరల్ వాటర్. తాగకూడదు దాని ద్వారా మన మోకాలు చిప్పలు కరిగిపోతాయి. మిషన్ భగీరథ నీళ్ల వల్ల. బాగా శ్రేష్టం బాగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. అందరు హెల్దీగా ఉంటా ఫిల్టర్ అయ్యి వస్తాయి అవి. ఒకటి కాదు రెండు మూడు సార్లు ఫిల్టర్ అయితాయి. అందరికి వస్తది కేసీఆర్ వచ్చినా కాడి నుండి మిషిన్ భగీరథ పథకం అందరికి టోటల్ ఇప్పుడు టౌన్ లా కూడా మొత్తం అయిపోయినాయి ఇన్ని రోజులు అంటే గ్రామ పంచాయతీలల్లో ఉండే ఇప్పుడు టౌన్ లా కూడా వచ్చేసింది ఏదో. కొన్ని ఏరియాల లాగా కొంచం రాలే లైన్ వేసారు. కొంచెం లైన్ లో కలిపేది ఉన్నది. కానీ మిగతాదయితే టోటల్ వచ్చేసింది. టౌన్ లో కూడా
అవునా. మీకు శాలరీస్ మంచిగుంటు ఉంటాయా అండి.
ఆహ్ సాలరీస్ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లోకల్లో అయితే బాగానే ఉంటాయి. ఫిఫ్టీన్ థౌజండ్ ఇట్లా ఫిఫ్టీన్ కే ఉంటది. మేబి ఉమ్మ్ ఫోర్ ఫైవ్ అవర్స్ డ్యూటీ ఉంటది.
ఓకే మీరు ఇంకా పాలిటిక్స్. స్ ఇంకేమన్నా చూస్తారా అండి.
నో పాలిటిక్. తే ఇంకా బాగుంటది కదా ఎలక్షన్ మూమెంట్ అయితే ఇంకా బాగుంటది ఎలక్షన్ మూమెంట్లలా తిరగాలే చెయ్యాలే ప్రచారం చేయాలి డోర్ టు డోర్ ప్రచారం చేయాలి ఆ మాకే అంటే మాక కే ఓటేయ్యాలే అనలే అందరి
ఉన్న రీస ట్ గా కౌన్సీ లర్ ఎలక్షన్స్ జరిగినాయి కదండి
గ కదా అదైతే బాగా భాగా అడిగింది మా ఏరియాలో
మీ కాలనీలో ఏదొచ్చిందండి
కాంగ్రెస్ వచ్చిందండి
అవునా చైర్మను
చైర్మన్ కూడా కాంగ్రెస్ దే కూర్చున్నాడు
అవునా అండి
అటూటి అన్నిటిెట్లు రాాలే కానీ వీళ్ళు మద్దతు ఇచ్చారు బిజేపి వాళ్ళు మద్దతు ఇచ్చి చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోబెట్టారు
అచ్చా
ఉ
ఇంకా ఇప్పుడు రీసెంట్ గా ఏమన్నా ట్రెండింగ్ మూవీస్ కానీ ఏమన్నా తెలుసా అండి
ట్రెండింగ్ మూవీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ఏం లేదు రంజాన్ నడుస్తుంది కదా ఏదదైనా ఆఫ్టర్ రంజాన్ తర్వాతనే
ఓకే ఓకే రంజాన్ లో మీరు డైలీ చేస్తారా అండి నా
మేము రంజాన్ లో ఫైవ్ టైమ్ నమాస్ చేస్తాం స్తామండి ప్రతి రోజు ఒక పొద్దు ఉంటామండి మార్నింగ్ ఫైవ్ లో పడ్డ తినేస్తం మళ్ళా ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఒక పొద్దిడుస్తామ్
అవునా మరి షాపింగ్ అయిందా అండి రంజాన్ కి
ఇంకా కాలేదు మేడం చేయ్యాలి షాపింగ్
ఓకే అండి ఓకే మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్